అలో
ఆ ఏం బాలేను
అని ఎందుకట్లమ్ బాధగా మాట్లాడుతునవ్ ఏమైంది
ఏంలే ఈరోజ్ నాక్ ఎందుకో నచ్చలేదు ఈరోజు చనా లోన్ లీగా బాధగా ఉంది నాకు ఏమ్ లేదు క అ ఆఆ కళాశాలలో కొంచమ్ టెన్ షను ఆ సార్ వల్ల ఇరిటేషన్ అందుకు
ఔనా ఏమైంది సార్ ఏమన్ మన్నా తిట్టారా
అహ్ అ తిట్టలేదు కానీ మేము వన్ ఒక వర్క్ షాప్ కెళ్ళాము
అవునా
తార్ అందరికి చెప్పకుండా ఒకొన్ ఒక లాస్ట్ బ్యాచ్ చెప్తున్నారు నీవ్ వేవైన డౌటో ఛీ అరుగుతా అంటే ఆ సార్ రెస్ పంస్ కుడ ఇవ్వడం లేదు పిలుస్త అన్నా కూడా పలగనే పలకడం లేదు
అయ్యయ్యో
ఇంకేమో డౌట్ అడుగుతే ఇంగ పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు ఇంగ రాకపోతే ఇది కూడా రాదా అది ఇదన్నీ అంటాన్నడు సారు
ఓ అట్లా పార్షాలిటీ చూపిస్తున్నారా
ఆ అందరికి సమానంగా చూడాలి కదా ఉపాధ్యాయులు అ అన్న తర్వ తా ఆ ఆయన అలా చే చేస్తే అలా ఎలా చేస్తారు
అవును
ఉమ్మ్
ఉమ్మ్ మరి నువ్వేం అనలేదా మీ సార్ ని
రాను ఏమన అంటే మళ్ళా మా మీద రివర్స్ తిరుక్ంటారు అందుకే నేనేమనలేదండి ఎవరికి
అంతెలె నేను కూడ ఈ మధ్య చనా అబ్జర్వ్ చేస్తున్నాను కొంతమంది ఆ ఉపాధ్యాయులే అదే ఉపాధ్యాయులు వాళ్ళ స్టూడెంట్స్ని ఒక్కొరిని ఒక్కో విధంగా చూస్తంటారు
అవును అ అలా ఎందుకు చూస్తారో నాకు అర్ధమే అవ్వదు
అవును అస్సలు అందరికీ సమానంగా చెప్తేనే క దా
అవును అందరికి ఈక్ ఈక్వాలిటీ అనేది ఉ లేదు ఇక్కడ
అసలు ఎందో
ఉమ్
ఉమ్
మీరేం చేస్తున్నారు
నేను ఇప్పుడే ఎం అదే ఇంకా
ఉమ్
ఒకమ్ రేపు ఊరికి వెళ్ళన అందుకు బట్టలు సర్ది పెట్టుకుంటాన్న
అవునా ఏమి ఎందుకెల్తున్నారు
అంటే ఇంకా రేపు పెళ్ళి ఉందన్నమాట మా ఇం ట్లో నాది కాదు ఇది మా అత్త వాళ్ళ కొడుకుది పెళ్లిి ఉందన్నమాట
అంటే మీ బావే
ఆ మా బావ పెళ్లి అయిపోతంది
ఏం మీరు చేసుకోరా మీ బావ ని మీరు
అంటే కొద్దిగా ఏజ్ గ్యాప్ ఎక్కువ అన్నమాట మా బావకి
ఏజ్ ఏముందండి అదొగ జస్ట్ ఒక సంఖ్య
అంటే ఏజ్ అంటే స్స్ అదొక సంఖ్యే కాకపోతే ఇంట్లో అన్ని బాగుండాలి కదా
ఏం బాగుండాలండి
ఇంట్లో పరిస్థితులు అన్ని బాగుండాలి కదా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవాల్ల అంటే నాకైతే ఇష్టం ఏం లేదు ఎందుకంటే అంత పరిచయం కూడా లేదు ఇంక మామూల్ ఆ కొన్నిసార్లు మామ మామ అనే వాళ్ళం అన్మాట
ఏమ్ పరిచయంలో ఏముండింది పెళ్లైతే ఇంగ చాన పరిచయలు పెరుగుతయ్
నిజమే ఇంకేమో వాళ్ళు జాబ్ చేస్తన్నారు కదా అక్కడ అతను ఎవర్నో ప్రేమించ్చారు ఇంగ అందుకనేసి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటన్నారు
వాళ్ళు ప్రే తి మీరు గమ్ముగుంటరా మీరు మీకు ఇష్టమైతే మీరు పోరాడాలి దాని కోసం
లేదు మళ్ళీ ఒకరి ఇద్దరి మధ్యలో అట్ల పోకూడదనే
అవున్లే ఆ మీరు ఎవర్నైన ప్రేమించార ఏమి నచ్చలేదా లేగోతే ప్రేమించడం ఇష్టం లేదా
ఆ అంటె ప్రేమించడం ఇష్టం లేదన్మాట పెళ్ళై నుంచి ప్రేమించోచ్చు కదా అనేసి
ఆహా ట్రూ లవ్వా
ఆ
ఎందుకు ఇలా డ్ ఈ డిసిషన్ తీస్కున్నారు మీరు
అంటె ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఎవర్నన్నా ప్రేమిస్తే వాళ్ళ లైఫ్ ఊరికే వేస్ట్ అయ్పోతుంది అలాగే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా
అవునవును ముందు క్యాస్ట్ చూస్తరు అన్ని చుస్ అవునవును మీరు చెప్పింది కరెక్టే అవును బ మనం చాన్ చేడైపోతం వాళ్ళ దిశలో ఉహు
పేరెంట్స్ గ బాగుండదనేసి ఇగా పెళ్ళి అయిన తర్వా తె బెస్ట్ అనేసి అన్కుంటాన్నా
ఆహా మంచి ప్లానింగే అండి మీది ఆ ఈ జన్రేషన్ లో అలానే ఉండాలి అండి
అవును లేదంటే ఎవరన్న మోసం చేసేస్తారు
అవును ఒక కొత్త మూవీ ఒచ్చిందండి లాక్డౌన్ అనేది అది ప్రతి ఒక్క అమ్మాయి పక్ అ తప్పనిసరిగా చూడాలంట ఆ మూవీ ఆ ఆ అవునండి అది నేను ఇందాక ఫోన్ లో చూస్తా ఉంటే వచ్చింది ఇంస్టాగ గ్రాంలో
మ్మ్ ఎం స్
నేను స్టోరీ ఇంగ నాకు నేను ఆ ఒక రీల్ చూశ్నంతే అమ్మాయ్ చాన ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉంటది ఇంగ పది నిమిషాల మూవీ ఒక్కటి చూష్ణ నేను ఇంగ చనా చూడాలి మీరు చూడండి అదీ యూస్ఫుల్ అన్ అంటె అమ్మాయిలకి అందుకు
అవునా చూస్త అయితే అమ్మాయిల్కి ఉపయోగకరం అయిండ్
ఆ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగుంటదండి అనుపమా పరమేశ్వరమండి
అనుపమ పరమేశ్వరా
ఆ
ఆమె రింగుల్ రింగుల్ జుట్టు
ఆ అవునండి దా ఆ మూవీ లో అమ్మాయికి తెలికుండానే ప్రెగ్నెంట్ చేస్ సరండి ఆ అదీ ఇంక ఎవరు చేశారు ఎలా చేశారు ఇంకా సం-సంరక్షణ లేదు అమ్మాయిలకి అనీ ఆ మూవీ తీసున్నారు నేను అనుకుంటున్నా నేను కూడా పూర్తిగా చూడలేదు అది చూడాలి
అయితే చుస్ చూడాలి నేను
ఆవును
ఉ మ్
ఉ మ్ అందరు సిన్మలు చూసి నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కటి వాళ్ళకి లేని లేని పోని ఐడియాలు కూడా సినిమా వాళ్ళె కల్పిస్తున్నారు
అన్నీ కొన్ని మంచీ కొద్దిగా జ రిగితే గిన చెడు అంతా ఒక ఎనభై శాతం ఉంటుంది
అవును ఇది ఏ రకంగా న్యాయము అండి మ్
ఇంగ కొంతమంది ఏమనుకుంటారంటే సినిమాలు చూసి కొంతా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి కూడా జరుగుతాయి అంటారు కాకపోతే ఇది కుడా చెడు కుడా అట్లే ఉంటాయి
ఆ మంచిని కూడా చెడులాగా భావిస్తారు ఇప్పుడున్న కాలంలో
నిజమే అస్సలు ఎవరిని నమ్మల్లో కూడా తెలీదు
అహ
ఆ
తిన్నారా సర్దుకున్నారా బట్టలు
ఆ అదే ఇంకా రేపు పెళ్ళిలో ఆ లంగా ఓని వేసుకుందాం అనేసి
అవునా ఏ మీకు మీకు ఒక బావేనా ఉండేది ఇంగా లేరా ఎవరు అయ్యో వదినచే వదినకు చిన్న వాళ్ళు లేరా
చిన్న వాళ్ళూ
ఉండుంటే బాగుండే మీకు జోడి బాగా ఫిక్స్ అయ్యేది
ఆ అయిన కూడా మేననికం ఎందుకులే అనేసి
ఏ ఎవం బ ఆ బంధువులే కదా ప్లస్ తెలిసిన వాళ్ళు కూడా అయి ఉంటారు వాళ్ళు ఉ
సినవాలు వద్
తెలియని వాళ్ళని చేస్కుందాంమ మీరు ఐడియ
అన్ టే తెలివిన్ తెలియని వాళ్ళయితే అండె ఫస్ట్ అబ్బాయి గురిన్ రించి తెలుసుకుంటే చాలు తెల్సిన వాళ్ళు ఉంటే బావుంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఎందుకు లే అనేసి మేనరికం అని అనుకుంటం.
దాని వల్ల చానా బయాలజికల్ డిజాడ్ డ్స్ వస్తా ఉంటయండి.
అవును.
ఉమ్ అవునవునవునవున్ మ్
మ్
అంటే జీన్స్ ఒకటే ఉండకూడదు గదా సేమ్ బ్లడుంటది. ఉమ్ అవును చెప్పారు. ఆ సరే అండి ఉంట. శు శుభరాత్రి అండి. సెల్ సెలవు